ఆ వినిపిస్తున్నాను అదే డైరెక్ట్ కట్ అయిదన్న అదే
ఉమ్ అదే కట్ అయిపోయినట్టుంది సర్వర్ ఏదో వస్తా ఉంది మధ్య మధ్యలో సర్వర్ విజి అనే ఏదో వస్తా ఉంది టైపోతుంది
ఆ నిన్న మా ఫ్రెండ్స్ తోడి చేద్దామన్నా అట్లనే వచ్చింది మొత్తం
ఉ ఉ వెళ్ళినమా ఇవాళ బావి దగ్గరికి వెళ్ళినవా ఈత కొట్నికి
ఆ ఇవాళ వెళ్ళలేదన్న ఇవాళ ఇగా కరువు పని చేసొచ్చి ఇంటికాన్నే కూర్చున్నా
ఉ ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటారు అంటే ఎంత పొడువ్ తోడుకుంటా అంత ఉంటదా లేకుంటే డైలీ ఇంత అన్నటు ఇస్తారా కరువు పనికి వెళ్తే
వీళ్ళు ఇట్లా మీటర్ల లెక్క అని ఇస్తారన్న ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ ఉ
ఆహా అవును
ఆ వర్క్ ఊళ్ళల్లో బెడతాడు రు డైలీ ఆ వి వీకు ఫైవ్ హండ్రెడ్ ఈవీక్ టూ హండ్రెడ్ బయ అట్లా మెంబర్స్ ని పెడతాడు
ఆ
మొత్తం పెడితే ఒక వీక్ మొత్తం పెడతాడు ఆ ఇప్పుడు ఆ హార్డ్కొచ్చే కన్న తక్కువ విల్లంత పెడతాడు
ఓహో
ఆ కొద్దిగా ఈజీగా ఉన్నా కాడ ఎక్కువ పెడతాడు
ఐదు లోతు.
ఆ లోతు ఫీటు ఫీటున్నారా అంతే.
ఆహా. మళ్ళా ఉత్త మట్టి తోడి తోడింది కాకుండా దానికెమన్నా మల్లా ప్లాస్టింగ్ లాంటి సిమెంట్ లాంటి ఓన్లీ మట్టి. తోనే దొడ్తబోట.
ఓ ఓన్లీ మట్టిపోతెన్న ఎందుకంటే అది వా. ట్టర్ ఆగితే మళ్ళా చెట్లకు వెళ్ళాలగా.
అవునవును.
ఆ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అట్లా దీస్తారు మళ్ళా ఆ తర్వాత వానాలు బడ్డప్పుడు మళ్ళా. కూడిపోతది గదా.
అవి కూడుకుపోతావని మట్టంతా పొయి పోయీ. పోతాయి అట్లా గాకుండా పెర్మినెంట్ సొల్యూషన్లు పర్మినంట్లాగెం జర్. పర్మనెంట్ జేనిగూడుండది ఎందుకంటే మళ్ళీ సిమెంట్ లా జేస్తే ఆ నీళ్లు గుంజుకోదు భూమి.
ఆ అట్లా పర్మనెంట్ జేయర్ ఇప్పుడు అట్లనే జేస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా. ఉంటది.
అదెలా రోడ్డు మీద నీళ్ళాని బోయి ఆ భూమిలోకొయి ఇంకి. పోతాయి కనకా కొంచెం చూడ్నాకాడ చెట్లు పదునుంటది. ఎప్పుడు పచ్చగుంటాయి. ఆ ఇంగా దీని పేరు మీద సంవ. చ్చడానికిగా ఇట్ల మనుషులకి కరూపని పేరు మీద పనులుంటాయి.
ఆ.
ఆ మరి పేమెంట్ ఎట్లది ఏ రోజు కారోజిస్తారా లేకుంటే డబ్బులు వారం వారం ఇస్తారా.
పేమెంట్ డైరెక్ట్ మన అకౌంట్లో బడతాయన్న.
ఆహా అంటే నెలకిస్తార, వారానికెస్తార ఇది.
ఇగా అది సెంట్రల్ గవర్నమెంట్ నికలి ఎప్పుడు బడేదెల్వదు. పనైన వన్ మంత్ లోపు పడతయ్.
అంటే ముందైతే మా మనం పని జేసుకోవాల్సింది ఇక దాని దగ్గ డబ్బులు వాళ్ళిచిన్నంత మనం దీసుకోవాలి ఇన్. తనేమీ ఉండదు. ఊహు మామూలు మీకు రోజు కింత బడతాను లెక్కలే ఉండవు అయితే.
ఆ రోజుకి ఒక్కొక్కసారి త్రీ హండ్రెడ్ పడతాయాన్న.
ఆహా.
ఒక్కో కొన్ని కొన్ని టైంలా వన్ ఫిఫ్టీ, టూ హండ్రెడ్ అట్లా పడ్. టీ.
చాలా తక్కువ కదా అట్లాంటే.
ఆ పని గుడా ఒక, పని ఒక ఇప్పు మార్నింగ్ సెవెన్. పోయి టెన్ వరకు రిటర్న్ అయితరు.
మూడు గంటలు. మూడు గంటలంటే మూడు వందలు అయితే బె. గంటకు వంద లెక్కన బానే ఉంటది మరి వంద రెండోందలం.
ఆ ఇప్పుడు, ఇప్పుడు రీసెంట్ గా మూడోందలు పడ్తదని.
ఊహూ అదే ఇప్పుడు వంద రెండొందలంటే సరిపోదు అది దేనికి సరిపోదు మూడొందలు అన్నా కూడా సరిపోతది. ఆడా రోజున్నా గూడా తొమ్మిది వేలోస్సయి నెల్రోలుంటె.
ఇప్పుడు ఐదు మీటర్లు బెడతరన్న పొడుగు.
ఆ.
ఐదు మీటర్లు పొడుగు బెట్టి, లోతు ఫీటు ఫీటున్నారా.
ఆ ఆ.
ఇగా అట్లా మీటర్ ఎడల్పు తోటి దిత్తరు.
ఆ ఇప్పుడది మరి జేసిప్ తోటె తోడతారా లేకపోతే మామూలు గడ్డపార, పార తోటా.
ఏ గడ్డ పార పారేన్న.
ఆహా జైసీప్ తోడు తోడరైతే అంటే చెట్లు గీట్లు అడ్డం ఉంటాయి కనుక తోడరం అట్లా రోడ్ ట్రాఫిక్ అడ్డం అవుతది
ఇప్పుడు మన నర్సరీలలో కొన్ని పెద్ద పెద్ద చెట్లు పెడతరు చూడన్న
అవును
ఆ వా ఇటికి నీళ్ళు అవదానికి ఇట్లా గుంటల లెక్క వేసి పోతరు కదా
ఆ
ట్లనేయగా
ఆహా మరి ఇది ఉంట అంటే సంవత్సరంలో ఒకసారి ఉంటద అయితే పని ఎప్పుడు ఉండదు ఇంకా
ఆ ఇప్పటిక ఈ సమ్మర్ లోనే పెడతారు అన్న
సంబర్ పెడితే వచ్చే దీని తర్వాత ఇంకా వర్షకాలం కనక ఈ ఎండాకాలంలో పెడితే ఈ గుంతలు తోడేసరికి వర్షాలు వచ్చే సరికల్ ఈ నీళ్ళ అందులోకి వెళ్ళిపోయి చెట్లకు నీళ్ వస్తే అవి వేపుగా పెరుగుతాయి ఇంక మిగతా నీళ్ కాల వల్ళ పోటుకు రాక చెరువులకి కుంటలకు వెళ్ళిపోతాయని అట్ చేస్ గా ఇంక మెత్త తీసే గుంతలు బట్ట అది ఉండే వాళ్ళను బట్ట వెళ్ళిపోతయి.
మళ్ళీ అప్పుడప్పుడు ఈ కినాల్ కాలు వలు ఉంటాయి చూడన్న
అవును
ఇప్పుడు కెనాల్ కాలు వలల్ల ఇప్పుడు పొలాలు చెల్కలు ఉన్న కాడ మట్టి పడుతది కదా
ఆ
ఆ మట్టి తీపిస్తరు అల్లకేలి
ఆహా
మట్టి తీసి దాని చుట్టూ చెట్లు గ ఇట్లా ఏమన్నా ఉంటే తీపే తీసేపిద్ ఇప్పుడు వాటి అంటారు ఎప్పుడ ఎప్పుడు క్లియర్ గా పోతానుకు
ఆ
ఈ సమ్మర్ అయితే వాటర్ ఉండవు కద అన్న
అవును
అందుకే ఇక అయితే సమ్మర్ ల చేపిత్తరా మరి
ఆ ఆ
ఈ అట్లా ఎవ్రీ సమ్మర్ పెడుతర్ ఇగా ఎన్నడు మీరు బోలేన్నా
ఎ పోలే
అంటే మీ విలేజ్ మీ పేరెంట్స్ గిట్లా ఎన్నడు పోలే ఆ
కట్టుకోవడం తప్పించి కానీ వెళ్ళేది ఏముండదు ఎప్పుడైనా వాళ్ళకి ఏమై ఫంక్ష న్లు అవి ఇవి చేస్తాను ఏద ఉంట ఇం ఒక రోు పోయి ఒక రోజు రిటర్న్ వచ్చేస్తు ఇ మనకి తిరిగి చూసేద ఉండదు దారిలో పోతుంటూ వస్తుంటే దారిలో ఏమైనా కనపడితే ఏం చేస్తార అని చెప్పి ఒక కూటమి అభస్లో కాలన పోయేటప్పుడంతే దాని గురించి పెద్ద తెలియదు ఇంకా ఈ కరువు పని గురించి అంటే తెలియదు మే మాములుగా ఏదైనా కరూ పని అంటే పంట పొలలకు సంబంధించిన పని ఏమో అనుకుంటా నేను గవర్మెంట్ దని తెలువదు
మళ్ళ దీనికి అటెండెన్స్ ఉంటదన్న రోజు పొద్దున పని పనికి ఎక్కే ముందు అడనించు పని అయిపోయినాక అడనించు
అంటే మధ్యలో ఇంకెవడన్న వెళ్ళిపోతే మళ్ళా మధ్యలో నుంచి వెళ్ళిపోతారు కద కొందరు
ఆ అట్లా ఉండకూడదు ఫే డైరెక్ట్ ఫేస్ స్కాన్ అయితది
అ హ హ హ మరి ఈ సంవత్సరం స్కాన్ చేసుకున్నోళ్ళు వాళ్ళు అట్లాగా ఆ ఈ సంవత్సరం మీర్ ఎవరినైతే సెలక్షన్ ఆ ఎంపీక చేసుకుని ఉంటారో మళ్ళ సంవత్సర వాళ్ళ ఎంపిక వేరేళ్ళ కొత్త వాళ్ళ ఎంపిక చేసుకోనసవరం ఉండదు కద వీలేే సరిపోతారు కదా
ఆ అంటే కొతోళ్ళతో కొత్త వాళ్ళకి కూడా పెడతారు అన్న
ఆహా కొత్తలో కూడా ఏం పీక చేసుకుంటారు అయితే అంటే ఈ ఒకవేళ ఈ గతం సంవత్సరంలో ఉండలు దొరకకపోతే వాళ్లు అందుబాటులో లేకపోతే మల్ల కొత్త వాళ్ళన్ కూడా ఎంపిక చేసుకుంటాం
ఆ ఎవ్వలు ఇష్టమన్న పనికి వాళ్ళు ఇంత మంది రావాలని ఉండదు
మ్మ్ ఒకవేళ మనకు ఊ ఒకవేళ మనకు ఏదైన పని కుదరక వేరే పని పడి పొ బయటకి వెళ్ళాల్సిన పని వచ్చింది అనుకో ఆ రోజు నువ్వు ఈ కరువు పని ఏళ్ళకపోతే మనం త తర్వాత రోజు మన పనిలో పెట్టుకుంట్ర పెట్టుకోరా
ఆ పెట్టుకుంటారన్న
ఆ అదే ఎందుకంటే వాళ్ళకు కారణం చెప్పాలి ఎందుకు రాలేకపోయిందని అడుగారా
ఆ అట్ల ఏమ్ అడుగరన్నా ఇప్పుడు వచ్చినప్పుడు అటెండెన్స్ పడుతది గదా ఆ అటెండన్స్ రోజు అది గంతే మనం ఎన్ని రోజులు చేస్తే అన్ అంతే అమౌంటే పడుతది
ఓ హొ గదే మరివేర్ ఈ రోజుయితే పని చేసుకుంటునో ఆ రోజు హజరు లెక్కేసుకుని ఆ హజరు ప్రకారం డబ్బులు ఇస్తారు మ్ అది వచ్చేసి ఇంగ డైరెక్ట్ బ్యాంక్ అకౌ బ్యాంక్ ఖాతాలో పడిపోతది
ఆ ఆటికి డైరెక్ట్ ఒక యాప్స్ ఉంటాయన్న డైరెక్ట్ అటెండెన్స్
ఆహా
ఆ యాప్
అది అది ఇ మీ ఫోన్ మీ ఫోన్ లో కూడా ఉంటదా
ఆ మా ఫోన్ లో వాళ్ళ దగ్గరే ఉంటది
మ్ ఎవరైతే అధికారీ ఉన్నారో ఆయన దగ్గరనే ఉంటది
ఆ ఇప్పుడు మనకు కూడా చేయొచ్చు కాని వాళ్ళకు కోడ్ ఇత్తరు గదన్న పాస్వర్డ్
అవున ఆ కోడ్ మన దగ్గర ఉండదు గదా అది ఉంటేనే వ్యాలిడేట్ పనిచేస్తది
ఆ ఇట్ల మన ఆన్లైన్లోనే గూగుల్ లో ఓపెన్ చేసి ఆ కోడ్ ఎంటర్ చేస్ టే మనకు గుడ వస్తది
ఓకే ఓకే ఇంక ఏన్ని రోజులైంది ఎందని స్టేటస్ చూసుకోవచ్చు
ఆ మళ్ళీ పని ఎక్కడ పెడుతళ్లు ఏ ఎక్కడ బెట్టాలని గుడ చూపిస్తది
కొ ఈ ఊరిలోనే పోయి చేస్తారా లేకపోతే పక్క ఊరులో కూడా వెళ్ళిపోతారా
ఆ పక్క ఊర్లో కూడా చేస్తారన్న ఇప్పుడు విలేజిలల్లా ప్రతి ఒక్కళ్లు చేస్తారు
అంటె ఇప్ నువ్వు కూడా వేరే ఊరుక్ పోమంటే పోతావ మళ్ళ వాళ్ దానికా ఆ సదుపాయలు కల్పిస్తారా అంటు ఇట్ల ప సాహిత్ పటాన్
ఆ అదే ఇక్కడ మ్ వేరే ఊరు అనే గాదన్న ఇప్పుడు మన దగ్గర పట్ల ఎక్కడ అడివి ఉంటే అక్ అక్కడికి తీసుకపోతరు
మ్ అంటే వాళ్ళే తీసుకుపోయి వాళ్ళే తీసుకొస్తరు
ఇగ పు చార్జెస్ ఇగ మనయే అన్న ఇవి
మళ్ళ అందులోనే అయిపోయానా బొక్క
ఆ మరి ఏక్ ఎక్కువ లాంగ్ ఉండదన్న ఉంటే త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంతే
మ్ అదే అదే మా మాముూలు అయినా కూడా వాళ్ళది ఒక బండి లాంటిది తీసుకొచ్చి మనుషుని మీదికి పోయి తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి తోళ్తారని నేను అనుకుంటున్నా వాళ్ళవే ఉంటవి గద్ జిప్లు జీపులు క ఆటోలు
మ్ ఇప్పుడు మనకి ఇప్పుడు అ బైక్ఉంట్ తే బైక్ మీద వస్తారు లేనోళ్ళంతా ఒక ఆటో మాట్లాడుకుని ఆటోకి చార్జ్ లెక్క ఇ తరన్నా
ఆహా హా హా హా హ్
హ్మ్
అ అట్లగా ఇగ లే బైక్ ఉంటెనోమ్ బా గొడవళ్ పోతు పెద్దగా పెట్రోల్ ఏం ఖర్చు కాదు గనుక ఇద్దరనేలచ్చూ మంచించిగా
ఆ ఇక బైక్ లేని వాళ్ళంతా పది మంది ఇట్లా గ్యాదర్ అయ్యి వాళ్ళు ఒక ఆటో మాట్లా వస్తారు
మాట్లాడుకుని పోయి మళ్ళా రిటర్న్ కు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే ఆయన ఆయన పని చూసుకు
ఇ ఆయన కూడా పనికకో స్తాడు అన్న ఇప్పుడైతే దాదాపు ఆయన కూడా పనికి వస్తాడు
ఆహా లిఫ్టింగ్ కాక గంట రెండు కానీ ఏం కు కొడతాల అని చెప్పేసి ఆయన కూడా చెస్తుడా
ఆ ఇప్పుడు పని ఊళ్ళ అందరు చేస్తారు కదన్న ఆటో డ్రైవర్ అయినా ఎవ్వరైనా చేస్తారు ఇక
ఆహా తెలిసే పరే కదా అది పెద్ద కష్టమైన పని ఏంది ఇంకా గుొంత తీయడం మాట్ ఎత్పోయడం
ఆ
ఉ
ఏమి ఇప్పుడు ఆటో మా ఆటో కని ఇప్పుడు సపోజ్ వాళ్ళకు బండి లేదు ఆటో అనే ఉంది వాళ్ళ ఇద్దరు వస్తుంటే మీతో వా బయట చె వాళ్ ఛార్జ్ ఇస్తారు
అవునవును
ఇటు అటు పనికి వచ్చినందుకు మనీ వస్తేయి ఇటు ఇ దీనికి పైసలు వస్తాయి
ఆ అవు ఆయన ఆటో డబ్బులు వచ్చే సే టై ఆయన తో కూడా ఆయన కూడా డబ్బులు వచ్చాయి రెండు కలిసి వచ్చినాయి తెలివి అది కదా తెలుగు
ఇప్పుడు దాదాపు ఉ తనిఖ వచ్చేట వాళ్ళు అందర అంతే అంద పెద్దవియ
బాగుంది మంచి ఐడియాది ఇంకా ఆయన పని
పని ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు మంచిగా వాళ్ళకి గిరాకీ వస్తుంది
మన తర్వాత ఇంటికిపోయి మళ్ళీ ఫ్రెష్ అయి మళ్ళీ ఆయనని ఆన చేసుకోవచ్చు ఆయన సవారి ఆయన కొట్టుకోవచ్చు
ఆ
ఆ
ఇక మనకాడ రార్పిడోలు ఇట్లాంటివి ఏం వుండవుగా ఊళ్ళలా
పేపంత ఎవరు తిగుతరు చెప్పు పొద్న్నఓ పనికి మళ్ళ రాదు వస్తరు ఇక్కడ అంటే ఏదో ఒక సిటీలో అన్నంటావా ఏదో ఒక పనిమిద ఉంటుంది రార్పిడ్ కూడా వాడు పది కొన్ని రైళ్లు తర్వాత తర్వాత రైడ్ ఏర్ మీరు చేస్తున్టీ గాని నా బండి ఖరాబ్ అయిపోతుంది వచ్చిన ప్లో టై దాని సర్వీస్ క చూసా కూడా సరిపోతుంది అది ఒక రోజు చూస్తేనే ఆ చెన్ ప్యాకెట్ ఆ నేను చేస్త ఉంటే లాస్ట్ ఇయర్ దాకా అంటపోయి లాస్ట్ ఇయర్ వాడు ఒక ఏడి ఎనిమిది రైళ్ల తర్వాత తర్వాత ఈట్టాడు ఇంకా ఎంతసేపటికి ఎక్కడు వెయిసి వెయి వెయిస్తాడి సరు ఇగ ఎండకు ఉండి ఉండి ఇది అయిపోతుంద అని చెప్పేసి ఇంక తీసేస అది వేస్ట్ పైగడు సావడని చెప్ప అంతర్ టాస్క్
ఉ
ఉండు బక్కన్నాయితే లాగు ఆ సరే
ఓకే